పోండిబ్బుడి.
నమస్కారం గుడివినింగ్ బాగున్నారు మీరు బాగున్నారా.
మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి
ఇంకా ఏం చేసారు ఇర్ భోజనం కాలేదండి తినాలా ఇప్పుడు వెళ్లి ఇంక పది నిమిషాల్లో ఒక ఫేండ్ ఒక ఫేండ్ నీతోని మాట్లాడుతున్నాడు అంతె ఇంతసేపు అంటే కొంచెం మీ కొంచెం ఈ రోజు కొంచెం వేరే వర్క్ లో ఉండెయండి కొంచెం ము అందుకని సరిగ్గా ఏంటిది అంటే ఈరోజు వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా
హలో
ఏ ఇ ఈహ ఈరో ఈరోజు ఈరోజు కొంచెం లాగిన్ లో ఉన్నామండి ఈరోజులో ఈరోజు కొంచెం లాగిన్లో ఉన్నాము డు డ్యూటీ లో ఉన్నాము లాగౌట్ అయినాక తింటాము సరేనా అండి అందుకని కొంచెం లేట్ ఈరోజు కొంచెం లాగిన్ ఏ అదే అండి చెప్తున్నాను కదా ఇప్పుడు లాగిన్ లో ఉన్నాము ఇప్పుడు ఇంకొక ట్వంటీ టు థర్టీ మినిట్ లాగౌట్ అయితాము లాగౌట్ అయినాక తినేస్తామండి
అవునా
ఆ మీ
ఇయల స్పెషల్ ఏముంది మేమ్ ప్రస్తాని ఇక్కడండి
ఈరోజు ఆ
జస్ చిన్న ఈ కటింగ్ షాప్ తెరిచామండి ఉమ్మ్
తిన చె చెప్పండి ఇ ఈరోజు ఏం లేదండి మార్నింగ్ చికెన్ చేశారు షాషు ఇగ చికెన్ తోనే కానిచ్చామండి ఇంకా మి మి మీరు మీరు ఎలా ఉన్నారు అండి బాగున్నారా మీరు నా నాకు కొంచము రం రంజాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ్యగలుగుతారా అండి మీరేమన్నా అంటే రంజాన్ ఎలా ఏంటిది ఈ పద్ధతులు ఎలా ఇవి నాకు చెప్పగలుగుతారా అండి ఏమన్న మీరు
ఆ చెప్తాను కదాండి రంజాన్ది ఏమున్నాదండి రంజాన్కివాళ లాస్ట్ ఒక పొద్దు ఎప్పుడు ఇయల చంద్రుడు కనవడ్డరోజు హలో
ఆ చెప్పండి వింటున్నాను
అయితే ఇవాళ లాస్ట్ ఒక పొద్దు అయిపోయింది ఇ చంద్రుడు కనబడ్డాడు రేపు రంజాన్ ఉంటది కుమ్
నిదానంగా చెప్పండి నిదానంగా చెప్పండి నాకు అర్థం కావాలి కదండి కాస్త నిదానంగా చెప్పండి
ఇవాళ చంద్రుడు కనపడ్డడు రేపు రంజాన్ నా రేపు మార్నింగ్ లేచి ఏం చేస్తామంటే పొద్దుగాల నమాజ్ కి వెళ్ళి వస్తాము ఆ తర్త స్నానాలందరం చేసి స్నానం చేసి ఈద్‌గాహ్కు పోతాము
ఎన్ని గంట్లకు ఉదయము
పొద్దుగల ఐదున్నరకు నమాజ్ ఉంటది అది మనం దగ్గరున్న మజ్ అజిత్ కి పోయి నమాజ్ చదువుకుంటాము మళ్ళా వచ్చి ఫ్రెష్ ఫేష్ అయిన తర్వాత మళ్ళా కొత్త బట్టలు ఎసుకొని మళ్ళా పర్ థార్ పెట్టుకొని సుర్మాగిర్మా గాట్టుకొని
ఆ
అనిమాస్ పట్టుకొని ఇంట్లకు పోతామండి మేమందరం
ఆహా
కపోయి అక్కడ ఇదగల నమాజ్ ఉంటది తొమ్మిదిన్నరకు నమాజ్ ఉంటది మేబి మేము పోయి అడ ఉంటాము తొమ్మిదిన్నరకు నమాజు అప్పుడు అక్కడ నమాజ్ చదివినక అందరికి అందరు నమాజ్ అయినాక దువా ఉంటది దువా అయిన తర్వాత ట్ట ఒకల్ గోకల్ ఏది అలయ్ బలయ్ ఎట్లా కలుస్తారో అలా కలుసుకొని ముబారక్ అ రంజాన్ ముబారక్ అని అందర్ అందరిని చెప్పుకొని వాళ్ళ అక్కడ నుండి అందరినీ కలిసి మన పెద్దవాళ్ళు మన కులమోళు చనిపోయి ఉంటారు కదా వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి పాచ్యాలు చేసి వచ్చి అక్కడ పూ వాళ్ళ సమాధి మీద కొన్ని పువ్వులు ఎక్కించి మళ్ళీ అక్కడ పాత్యలు చదివి వచ్చి మళ్ళ ఇంటికి వస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట పెద్దోళ్ళతోనే కలుస్తాం మమ్మీ అండ్ డాడీ ఆ తర్వాత పెద్ద నాన్న వీల్లుళు ఉంటారు కదా ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటికి అందరు మొత్తం టోటల్ అందరి దగ్గర తిరగాలండి అందరి దగ్గర తిరగాలి అందరిని కలవాలి మళ వాడము వాడం ల గుడా కొంతమంది ఉంటారు వాళ్ళ కూడా కలవాలి అచ్చినక కల్సినక ఇంట్లా శషర్ కుర్మా చేసి ఉంటదండి శీర్పుర్మా కొ తాగేసి మళ్ళ అంతరరే ఇవలేవరికీ ఇంటికి పో కలుస్తామో వాల్లు కూడా ఆశీర్ కుర్మా ఇస్తార్ కొంచం కొంచం తాగలే సింధే వాళ్ళ ఇంట్లా ఇక భోజనం అంటే ఇ అది అప్పటికి టైడ్ అయిపోతది
ఆ
ఉ అలాగనేది ఆ డే అనేది గడిచిపోతది అందరికి కలిసే దంట్లనే
ఆహా ఎక్కడున్నార మీరు ఎక్కడున్నారాండీ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నార లేక్ బయట
లేదు నేను బయట ఉన్నానండి
అంటే ఇంట్లో లేరా అండి మీరు ఎప్పుడు
లేదు లేనండి మా ఫ్రెం నేను కొంచం మా ఫ్రెండు బార్ బార్
ఓవరండి మీ ఏంది
మా ఇంటి పక్క మా ఇంటి పక్క వాడుంన్నది
ఆహా మీ ఇంటి పక్కనా అండి
నా మా ఇంటి పక్క మంచి
అరే ఆ చి చి చి చి యి చి చిచ్చా అని అంటారు
ఇ రోపిచ్చాను తెలువది గాని అడ వండి లేదయి ఆ పండిస్తార నా బండి మీద వస్తారంటే నన్ను ఇకడ్ నుంచి తీసుకోపొండంటే అంటే తీసుకోపోయిండు తీసుకొ వచ్చి వచ్చానండి ప్రస్తుతనికి ఇక్కడ ఉన్నాను అద్ ఎంత టైం పడుతుంది ఏమో బాగా మనుషులు ఉన్నారు
కదండి మనుషులు అనేది ఉంటారు కదండి మీకు తెలిన్ దా ఎమన్నా కొత్తగన మీరు
ఎందుకంటే రేప్ రంజాన్ కదా అందరు కూడా కుంటర్ కద్ అండి
ఉమ్ అవునండి ఉహుమ్ ఉగాది ఎంలేదండీ నింగ్ వెళ్ళాను మా ఫ్రెండ్ తోని కలిసి మార్నింగ్ సిక్స్ థర్టీకి మా ఫ్రెండ్ ఉండే ఇండీ దగర ను్ ఫ్రెండ్ ఉంటాడు అత అ అతన్ని తీసుకొని అ అత అతని అతన్ని తీసుకొని ఒక బొంగు పట్టుకొని వెళ్ళానండి బొంగు పట్టుకొని వెళ్ళి మామిడాకులు తెంపడం అని జరిగింది తెంపాను మళ్ళీ వచ్చి తోరనాలు కట్ తానండి తోరణాలు కట్టి ఏం చేశానంటే ఆ ఆ తో స్టోరణాలు కట్టానండి
ఇమ్
తోరణాలు తోరణ తో తోర తోరణ తోరణాలు కట్టి మళ్ళీ ఏం చేసానంటే వచ్చానండి వచ్చి ఇంట్లోనే దేవుని మొక్కము దేవుని మొక్కి కాస్త అ మ్ ఏంటిదంటే ఇంట్లోల్ అందరం కలిసి ఆ ఉంటాది కదండి ఉగాది పచ్చడి
అవునండి
ఆన్ల ఐదు ఐదు నుంచొని ఏడు రకాల రుచులుంటా ఉంటాయిండి అంటే పులుపు కారము వగర్ ఆ
ఏమేమీ వేస్తారు అవి ఏడు రకాలు
వేపపూత బెల్లము పసుపు అ ప పసుపు అంటున్నానండి వేప పూత బెల్లము కారము ఆ ఇంకా ఆ మ్ ధన్లా ఏమేస్తారంటే మామిడికాయ ఆ ఇగ అట్లా ఒక ఏడు రుచులు ఉంటాయండి షెడ్ రుచులు అంటారు అవన్నీ వేస్తారు అంటే అన్ని మన జీవితంలో తప్పు చెడు మంచి చెడు అన్నిటికి ఓర్చుకొని వెళ్ళాలె అంటే పులుపు అస్తది తీపి అస్తది ఘాటు అస్తది ఆ ఆ అనియాస్ అనియాస్ సో వన్నింటిని కూడా మనం ఎదుర్కొని పోవాలే అన్నట్టు అది ఏంటిదంటే ఆ ద దానిలో నిదర్శనం ఆన్ డే ఆవన్నీ తింటాము పయసం తాగాను మన సాయంత్రం ఏంటిదంటే ఇంట్లో వాళ్ళు బూరలు చేశారు బూరలు తిన్నాము
ఆ రోజు ఏం ఒండరూ అండి ఉగాద్
ఉగాది రోజు ఏం లేదండి ఈ ఉగాది రోజు స్పెషల్ ఏం చేశామంటే ఒక మూడు రకాల కూరలు చేసామండి పెసరాపప్పు చేసాము మళ్ళీ వంకాయ చేసాము ఆ ఇంకోటి ఒక పచ్చడి వెరైటీ ఒక పచ్చ చ్చడి చేసామండి ఇంకా చారు చేసాం అ
వెజ్జెనా మొత్తం
వేజ్ ఏ ఉంటదండి ఉగాదికి నాన్ వెజ్ చేయము ఎందుకంటే ఉగాది అనేది మాకు కొత్త పండుగ కదం డి అంటే మాకు సంవత్సరానికి కొత్త పండుగనే నాన్ వెజ్ంచినుంచెలి శుభారంభం చేయడం అనే అట్లా చెయ్యారు నా ఉగాది రోజన చేయన మండి నాన్ వెజ్ నే ఇగ దాని తర్వా నడుస్తుందిండి ఇప్పుడు మళ్ళీ నడవదండి ఎందుకంటే ఇప్పుడు ఇది మనా నాకు అంజనా సామ్ మాలల ఉంటారండి మాలలు మళ్ళీ రేపటి నుంచెలి అంటే ఎవరైతే ఇరవై ఒక్క రోజుల నుంచెలి పెట్టేవారు ఆల్రెడీ ప్రీవియస్ గానే పెట్టారు ఇప్పుడు నా ఇవాల్ళ ఏంటి అంటే పదకొండు రోజులుంటయి కదండి
అవునవును
పదకొండు రోజుల వార ఏంటిదంటే రేపటి నుంచెలి పదకొడురోలు పెటల్లండి రేపటి నుంచెలి నడవాలండి ఇక రేపటి నుంచెలి మళ్ళీ పదకండు రోజు నడవాల్ లీ మళ్ళీ ఎంటిదంటే యధావిధిగా కూరగాయల
మీరు కూడా ఎస్తారా అండి మాలా ఎస్తారా మీరు కూడా
వేయ్యామండి మేము మాల వేయ్యామండి మాకు దేవుడి మ్ దేవుడు ఇపడీ వరకు మాకు ఆ అదృష్టం ఇయాలేదండి అ కంపల్సరీ ఏం లే కంపల్ రీ ఏయమండి మనం ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఎందంటే అది మనం అను ఉంటే కాదండి అది దేవుని ఆశీర్వాదం ఉంట ట్టనే ఐతది అంటే మనం ఎద్దం ఎద్దం ఎద్దం అనుకుంటే కాద్ అది అది దేవుని ఆశీర్వాదం ఉండాలే అది ఒక సమ
అది దేవుని ఆశీర్వాదం ఉంటదండి ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా కానీ మేము కూడా ఇప్పుడు ఫాస్టింగ్ ఉండ అనంటే అది మన మీద ఉంటది అది దేవుడు అనేది కరుణిస్తాడు మనం ఉండాలె బస్ దేవుని దయ మీద
అంటే మనము ఏంటిదంటే అన్ అన్ అన్ని అన్ని మనకు కలిసి రావాలి కదండి అన్ని
అన్నీ కలిసి రావాలంటే కలిసి వస్తాయండి మనమనక్ అది ఒకటీ ఒక స్ట్రాంగ్ గా నేను ఇప్పుడు ఏదైనా చేస్తాని ఫిక్స్ అయిపోతే అది చేయాల్సిందే కాదది జస్ట్ ఎన్ని రోజులు లేదండి పదకొండు రోజులు ఉన్నయి కదా మూడు నెల అలా లేదు కదా ఆఫట్రల్ల్ మీకు అరేయ్ మీరు కూడా వేయలాండి ఏ ఏసీ వాలు వేస్తరు మీరు కూడా అనుకోవాలి ఏస్తాని వెయ్యండి జీవితం అనేది ఉన్నది భాగశ్యామం ఒకసారి ఏసీ చూడండి ఫ్యిచర్ అనేది తెలుస్తు
నేను ఇప్ నేను నా నాకు ఇప్పట్లో అయితేయేసే ఉద్దేశం లేదండి ఇప్
అరే ఏంటిదండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారే వేసే ఉద్దేశం లే తీయాలండి ప్రతి మంచి చిన్న చిన్న పిల్లగాళ్లేస్తారు మీరు కూడా ట్రై జెయాలి ఏమైతది ఉద్దేశం అనేది కాదు దేవుడి మీద భక్తి పెట్టెశీ దేవుని మీద భక్తి పెడితే ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడైనా ఏమన్న చేయ్ చు అది గుర్తుపట్టండి ఫస్ట్ మీరు మరి ఉన్నపుడు ఇంకెమ్మన్ అండి ఇంకేంది డైలీ తినట్టే తింటరు ఏంటి మూడు పూటలు తినేకాడ రెండు పూటలు తింటారు అంతే కదండీ
అలా కాదు అలా కాదండి అలా కాదు మనకు ఏంటిదంటే
తానం చేస్తా ఉంటరు డైలీ ఫ్రెష్ గా ఉంటారు మీరు మీ దాంట్లో మ్ మళ ఉషోధన పోయినగాని స్నానం చేయాల్సిందే కదా
అయి మళ విసర్జిన వెళ్ళిన సానంజెస్తేనే మూత్ర విసర్జకపోయినా కూడా కొంతమంది తానం చేస్తారు అలాగాదు మ్ కానీ ఏంటిదంటే కానీ ఏంటిదంటే అదిరా గడిచి రావాలండి సమయం అన్
అరే అది మీ దగ్గర ఉంటదండి మా దాంట్లో ఒక పొద్దు తినకుండా ఉంన్నారంటే ఉంటాలేమా అలాగనే మీ దగ్గర ఉంటదండి మాల యేసుకోవచ్చు మీరు మీరు స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మీరు ఏస్
ప్చ్ అలా అంటే అలా అలా అంటే ఇప్పుడు నేను మీ మీ మీత్ మీత్ మీ మీతోని మీతోని చానా మంచిగా అన్పించిందండి ధన్యవాదాలండి ధన్యవాదాలు